హలో
హ్మ్ బాగున్నావా?
హ్ బావున్నా నువ్వు బావున్నావా?
హ్మ్ బాగున్నా, ఏం చేస్తున్నావు?
ఏమి చేయలే ఊరికె ఉన్నా. నువ్వు?
నేను ఖాళీగా కూర్చొనున్నా ఫీవర్ తగ్గిందా నీకు.
ఆ తగ్గింది నేను మళ్ళీ నిన్న కూడా పోయినాను తెలుసా, నిన్న ఇంకో ఇంజక్షను.
అవునా.
ఇప్పుడా ఇప్పుడు తగ్గింది.
తిన్నావా? తిన్నావా మరి?
ఉ తిన్నా. నువ్వు తిన్నావా?
ఉ ఇప్పుడే తిన్నా. ఏం తిన్నావు?
ఏం తిన్ నేనా పప్పు తిన్నాను.
ఏ నేను మా తమ్ముడు పులిహోర చేసుంటే తిన్నా.
ఉహ్
ఆ నేను రైస్ చేసిచ్చింటే వాడు చేసినాడు.
ఓహో.
ఉ
ఉహ్ నిన్నా. మా విలేజ్లో ఆల్మోస్ట్ త్రీ అవర్స్ కరెంట్ లేదు, సమ్మర్లో కరెం పోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఎందుకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఇంగా కంప్లీట్గా సాల్వ్ అవ్వటం లేదు.
అది చాలా ఇంపార్టెంట్ అయినా టాపిక్. ఇండియా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో చాలా ప్రోగ్రెస్ చేసింది. కానీ డిమాండ్ కూడా చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది.
ఓకే డిమాండ్ అంటే ఎలక్ట్రిసిటీలో ఏముంటుంది?
ఆ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసే పీపుల్ అండ్ ఇండస్ట్రీస్ నంబర్ పెరగడమే డిమాండ్ అంటారు.
ఓకే సమ్మర్లో కరెంట్ ఎక్కువ ఎందుకు యూస్ చేస్తారంటావు?
ఉ అంటే ఇతర అవసరాలకి ఎ ఏమన్నా ఫ్యాన్స్ కానీ ఎయిర్ కండిషనర్స్ కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా
అప్పుడు ఎలక్ట్రిసిటీ డిమాండ్ సడన్ గా పెరిగిపోతుంది కదా
హు అవును
మరి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు
డిఫరెంట్ వేస్ ఉన్నాయి
ఆహా ఎక్జాంపుల్
ఎగ్జాంపుల్స్ వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ హైడ్రో పవర్ ప్లాంట్స్ సోలార్ పవలు ఆ మైండ్ పవర్, విండ్ పవర్, న్యూక్లియర్ పవర్ ఇలాంటివి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు
ఓకే ధర్మల్ పవర్ అంటే ఎలా కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తారు
అంటే అది కొన్ని బర్న్ చేసి ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు
ఇండియాలో కోళ్లకి కోల్ ఎక్కువ యూజ్ చేస్తారా
ఉ అవును ఇంకా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లో ఈ కోల్ అనేది మేజర్ రోల్ అనమాట రోజు
కానీ కోల్ పొల్యూషన్ క్రియేట్ ఎక్కువ చేస్తుంది కదా
ఉ కరెక్టే ఇవి కార్బన్ డఆక్సైడ్ రిలీజ్ అవుతుంది ఎక్కువ
మరి హైడ్రో పవర్ ఎలా వర్క్ చేస్తుంది
అంటే అది డ్యామ్ స్లో స్కోర్ చేసిన వాటర్ టర్బైన్స్ ని రొటేట్ చేస్తుంది అలా వర్క్ అవుతుంది అది
ఓహో అంటే వాటర్ ఫ్లో వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందా
ఉ ఎగ్జాక్ట్లీఅట్లా చెప్పొచ్చు
మరి మరి డ్రాఫ్ట్ వస్తే హైడ్రో పవర్ ఎఫెక్ట్ అవుతుంది కదా
ఉ అవును ఇంకా వాటర్ లెవెల్స్ తగ్గితే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది
ఓకే మరి సోలర్ ఎనర్జీ ఫ్యూచర్ అంటావా
చాలా ఎక్స్పర్ట్స్ అలానే అంటున్నారు
ఆ అవునా ఎందుకలా
అంటే ఇండియాలో సన్ లైట్ ఎక్కువ ఉంటుంది అనేసి
అవునులే సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే కరెంటు బిల్ తగ్గుతుంది అంటావా
చాలా వరకు తగ్గుతుంది
మరి ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఏమో కదా
ఉ అవును కానీ ఇంకా లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ ఉంటుంది
మరి విండ్ ఎనర్జీ గురించి
ఉ విండ్ గురించి విండ్ టర్బైన్స్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు
ఓహో ఆంధ్ర ప్రదేశ్ లో విండ్ ఫామ్స్ చాలా ఉన్నాయా
ఆ ఉన్నాయి ఇండియాలో చాలా స్టేట్స్ విండ్ ఎనర్జీ యూస్ చేస్తున్నాయి
ఆహా మరి పవర్ కట్స్ ఎందుకు చాలా అవుతున్నాయి
ఆ మెయింటెనెన్స్, ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇంకా ఓవర్లోడ్ స్టాంస్ హెవీ రేయిన్స్ వల్ల ఉండొచ్చు
ఓకే మరీ ట్రాన్స్ఫార్మర్స్ డామేజ్ అయితే ఏరియా మొత్తం కరెంట్ పోతుంది ఏమో కదా
ఉ కొన్ని కేసెస్ లో అవునని చెప్పచ్చు
మరి ఎలక్ట్రిసిటీ తెఫ్ట్ గురించి విన్నావా ఎప్పుడన్నా
నో విన్నాడు
అది ఒక ప్రాబ్లమే అంటావా
ఆ చెప్ పెద్ చాలా పెద్ద ప్రాబ్లమే అనీ చెప్పచ్చు
ఓకే ఎందుకు అన్నావ్
అంటే ఎలక్ట్రిసిటీ ఇల్లీగల్గా యూస్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి లాస్ అవుతాయి కదా
అవునులే అప్పుడు జెన్యున్ కస్టమర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందేమో కదా
ఓ ఇండైరెక్ట్ గా ఉంటుంది
మరి విలేజెస్ లో పవర్ కట్ సిటీస్ కన్నా ఎక్కువ ఉంటాయా
ఓ కొన్ని ప్లేసెస్ లో అవును ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెన్స్ ఉంటుంది
ఆహ మరి ఇండస్ట్రీస్ కి ఎలక్ట్రిసిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటావ్
మ్ ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇంక ఫ్యాక్టరీస్ అన్ని స్టాప్ అయిపోతాయి
అవును కరెక్టే లే ప్రొడక్షన్ తగ్గుతుంది కదా అప్పుడు
ఆ ఎగ్జాక్ట్ లీ
మరి హాస్పిటల్స్ కి ఎలక్ట్రిసిటీ ఎందుకు అంత ఇంపార్టెంట్
ఎలక్ట్రిసిటీ ఒక లైఫ్ సేవింగ్ సర్వీస్ కదా హాస్పిటల్స్ కి అయితే
అవునులే ఆపరేషన్స్ ఐసియు వెంటిలేటర్స్ అన్ని కరెంట్ మీద డిపెండై ఉంటాయి కదా
మ్ అవును అందుకే జనరేటర్స్ మెయింటైన్ చేస్తారు
అవునులే మరి స్టూడెంట్స్ కి పవర్ కట్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి
మ్ ఎగ్జామ్స్ టైమ్ లో ఉన్నప్పుడు కరెంట్ పోవడం కానీ ఇలా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుబన్నారు స్టూడెంట్స్
ఓహో ఆన్లైన్ క్లాసెస్ కూడా డిస్టర్బ్స్ అవుతాయి కదా ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ ఉంటే
అవును కరెక్టే మేము ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాం అది
మరి ఎనర్జీ సేవింగ్ ఎలా చేయ్యాలంటావు
అన్నెససరీ అంటే అవసరం లేనప్పుడు కరెంట్ ఆఫ్ చేసేయాలి ప్రతి ఒక్కరూ అట్లా చేస్త కరెంట్ బిల్ సేవ్ చేయచ్చు!
ఎల్ఈడి బల్బ్స్ యూజ్ చేయడం చాలా యూస్ఫుల్ అంటావా
ఆ ఎల్ ఎల్ఈడి బల్బ్స్ యూస్ చేయాలా
ఆ నేనైతే అవునని అనుకుంటున్నా అవి ఎలక్ట్రిసిటీ తక్కువ యుస్ చేస్తాయి కద అన్నావు కద
మ్ అవును ఇంకా మొబైల్ ఛార్జర్ యూజ్ అయ్యాక ప్లగ్ రిమూవ్ చేయాలా మరి
అదైతే ఆన్లో పెట్టేస్తా కానీ రిమూవ్ చేయడం బెటర్ హ్యాబిట్
మ్ ఏయిర్ కండిషనర్ టెంపరేచర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఉంటుంది ఇంకా పెట్టడం బెటర్ అని వింటున్నా వింటున్నాను
ఎలక్ట్రిసిటీ అప్పుడు సేవ్ అవుతుంది కూడా
మ్ మరి గవర్నమెంట్ ఏం చేయాలి అనుకుంటున్నావ్
గవర్నమెంట్ అయితే రెనివబుల్ ఎనెర్జీ ప్రో ప్రొజెక్ట్స్ ని ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు
మ్ సోలార్ పానెల్స్ స్కూల్స్ గవర్నమెంట్ ఆఫీస్ లో కంపల్సరీ చేయొచ్చా
అవును అది చాలా మంచి ఐడియా అనుకుంటున్నా నేను
ఉమ్ మరి ఫ్యూచర్ లో ఇండియా ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ ఓవర్కమ్ చేయగలదా
ఏందో ఏమనుకుంటున్నానంటే జరుగుతుంది అని అని అనుకుంటున్నా
ఎలా అనుకుంటున్నావు
టే సోలార్ మూవీ ఉంటుంది బ్యాట్రీ స్టోరేజ్ టెక్నాలజీస్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి ఏమో అనుకుంటున్నా
హూమ్ అవును స్మార్ట్ గ్రిడ్స్ గురించి విన్నావా మరి
చాలానే విన్నాను వాటి గురించి
అవి ఏంటి అసలు
తీ ఎలక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీతో ఎఫిషియంట్ గా
ఊమ్ అది పవర్ లాస్ తగిస్తొంద
చాలా వరకు తగ్గిస్తుంది
ఆ మరి సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనుకుంటున్నావ్
అంటే ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేయకుండా అంటే సిటిజన్స్ కే కదా దాని విలువ తెలుస్తుంది వాళ్ళన్నా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని అనుకుంటున్నా
ఊ అంతేలే ఇంక చిన్న హ్యాబిట్స్ పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయా
అవును ఖచ్చితంగా
ఆ మరి ఫైనల్ గా ఎలక్ట్రిసిటీ ఇంపార్టెన్స్ ఏంటి అని అనుకుంటున్నావ్
ఇప్పటి మోడన్ లైఫ్ ఎలక్ట్రిసిటీ లేకుండా ఇమాజిన్ కూడా చేయడం చాలా కష్టం
ఊ స్కూల్స్ హాస్పిటల్స్ ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ అన్ని ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవుతూన్నాయి
ఎస్ ఎక్సెట్లి
ఉమ్ నేను ఈ డిస్కషన్ గురించి ఒక లెసన్ నేర్చుకున్నాను
ఔనా ఏం నేర్చుకున్నావ్
అంటే ఎలక్ట్రిసిటీ జన్రేట్ చేయడం కష్టం అనేసి
అవును ఇప్పుడైతే
కాబట్టి ఇంకా ప్రతీ ప్రతి యూనిట్ని రెస్పాన్సిబిలిటీ తో యూజ్ చేయ్యాలి అనేసి
బాగా చెప్పినవ్ ఎక్సలెంట్ కల్ప్రిట్
ఊమ్ చాలా యూస్ఫుల్ డిస్కర్షన్
అవును నాక్కూడా అలానే అనిపిచింది ఇలాంటి టాపిక్స్ డిస్కర్షన్ చేస్తే సైన్స్ ఇన్విరాన్మెంట్ ఎకానమీ అన్ని గురించి నాలెడ్జ్ పెరుగుతుంది మనక్కూడా
ఉమ్ ఔను ఇంకా మళ్ళీ తప్పకుండా డిస్కస్ చేద్దామది ప్రజెంట్ జనరేషన్ కి చాలా ఇంపార్టెంట్ టాపిక్
సరే అయితే వేరే టాపిక్స్ నెక్స్ట్ టైమ్ డిస్క చే సరే అయితే మీరేచేతురు మరే
ఉమ్ బైరా
ఉహు